పని బ్రొ
ఏం చేస్తరు?
ఏం లేదు బ్రో మీరేం చేత్తండారు?
కాళియ తిన్నదా?
లేదు ఇంకా మీరు తిన్నారా?
మ్ తిన్నాము తిన్నాం తిన్నాం. నైన్కే గ తింటా పూరి అయితుంది.
ఏంటి బ్రో? ఉమ్ ఫోర్ అయినా ఇంకా తినలేదా అంటాళ్ల.
మ్
మ్. ఇంగ్ అంతే మార్నింగ్ కొంచెం లేట్గా తిన్నాం అందుకే ఇగ ఆఫ్టర్నూన్ తిన్లే. అట్లా
ఎటు పొయిల్ మరి మార్నింగ్?
ఏం బ్రో
ఎటువెళ్ళారు మార్నింగ్ లేట్ అయింది అంటన్నా?
ఎటు పోలే ఇంట్లోనే ఉన్నాం కాకపోతే కొంచెం లేట్గా తిన్నాం అట్ట.
ఒహో
మీర్ తిన్నరా?
మ్. తిన్న అప్పుడే ఏం చేస్తర్ మరి
ఏం లేదు బ్రో ఏం కర్రీ బ్రో?
మ్
ఏం కర్రీ?
బెండకాయ్
బెండకాయ అంటే మీకు కాస్తాయా కొనడమేనా?
అంటే అప్పుడప్పుడు కాస్తాయ్. ఆఫ్టర్ నూన్ పోయ్యేసి బైట
మ్ హు పొ మీ సైడ్ వెదర్ ఎట్లుంది బ్రో మరి?
అంటే
అవునా వర్షం గిట్లా వచ్చేటట్టు అట్ల ఏమి లేదా? మ్ హు మా సైడ్ వర్షం వచ్చేటట్టే ఉంది. మీ సైడ్ మొక్కజొన్న అట్లా పంటలు వేస్తార బ్రో. ఉమ్ ఉమ్ ఉమ్ ఆ పశువుకైతే ఇప్పుడు వర్షం వచ్చినా ఏం కాదనుకోండి కానీ వరికే ఇబ్బంది అయితాది కదా?
పూట పూటలేస్తూ
మ్ ఏంటి బ్రో అర్ధం కాలే
దాండేవు పచ్చిమిర్చి
ఆహా అవునా
మీ సైడ్ ఏం వేస్తారు మరి ఎక్కువ
అద్ ఆ
మీ సైడ్ ఏం చేస్తరు అంటున్నా?
ఇప్పుడు
ఇప్పుడు కాదు మొత్తం అంటే మీ సైడ్ ఇగ హలో
ఆ చెప్పు బ్రో
మొత్తం మీ సైడ్ ఏం ఏస్తారు అంటున్న పంటలు
మా సైడ్ ఎక్కువ వరినే ఇంకా వరి రెండు సార్లు ఎస్తారు మక్కజొన్న అంతే ఉమ్
ఇస్తర అంటున్న
అర్ధం కాలే అవును వర్షక కాలం ల
మ్ మా సైడు మూడు సార్లు ఇస్తారు వరి
అవునా అంటే మా సైడ్ ఇప్పుడు వాటర్ వచ్చుడే ఎక్కువ ఇంకా అనేసి
నా సైడు వానకాలం యాషింగి ఎండాకాలం మూడు సార్లు
అవును
అంటే రెస్ట్ ఉండదు అన్నట్టు ల్యాండ్కి త్రీ మంత్స్కి క్రాపే
ఆహా
ఇయర్లీ త్రీ టైమ్స్ ఫోర్ త్రీ టైమ్స్ ఇస్తారు
ఏంటి
వడ్లు
అవునా అ హ్ ఇంకా టూ మంత్స్ పంట అనేసి అంత ఎక్కువ వేస్తారా బ్రో
టూ మంత్స్ కాదు త్రీ త్రీ మంత్స్
ఆహా
త్రీ మంత్స్ క్రాప్ అది
మరి అట్లా కొంచెం కూడా గ్యాబ్ ఇయ్యకుండా గ్యాప్ ఇయ్యకుండా ఎత్తే సాయిల్లా
ఉంహు పంట లేనిది
ఉమ్
అంటే మా వాళ్లు ఇప్పుడు మన ఎరువులు ఉండేవి చూడు
ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ హు
ఆ ఎరువులని కలుపుతారు ప్రతి సీజన్కి
అవును
అందుకే ల్యాండ్ మంచిగానే ఉంటుంది మాది
ఉమ్ హు
ఓకే ఎంత మంది కాకరు టూ త్రీ ఇయర్స్ ఇస్తారు డైరెక్ట్ చేసి మళ్ళ వన్ ఇయర్ గ్యాప్ ఇస్తారు మొత్తానికె,
ఆహా
తరువాత గ్యాప్ ఇస్తేనే మంచిది కదా
ఆ అట్లా గ్యాప్ ఇచ్చి మళ్ళీ నాన్ స్టాప్ కోడతారు అన్నట్టు,
ఉ
ఊ మిస్డ్ గ్యాప్స్ గిట్ల ఎం
ఇస్తారు ఎండకాలంలో ఒక టూ మంత్స్
టూ మంత్స్ త్రీ మంత్స్
ఉ టూ మంత్స్ త్రీ మంత్స్ పర్శ వర్షాలు మంచిగా పడేదాకా
నా దగ్గర అవేమి లేవు క్లియర్ ఉంది.
మీ ఫోన్ కొంచెం వాల్యూమ్ ఎక్కువ పెటండి బ్రో వినపడతలే,
వ్యాల్యూమా
సౌండ్ సౌండ్
వ్యాల్యూ ఎక్కువ పెడితే మాకు
ఉహు
వ్యాల్యూ పెడితే నాకు వినబడుతది.
అవునా
హు
వినిపిస్తాలే, ఏం చేస్తాళ్ళు
మేము ఇవరో సమ్మరే కదా ఇంగా ఏముంటది ఇగా చేసేది ఏముండదు ఇంగా,
ఊ హలో హలో
ఆ చెప్పురా
ఎంలే వినపడుతుందా అంటున్న
మీరు కొంచెం ఫోన్ సౌండ్ ఎక్కువ పెట్టండి నాకు కొంచెం వినబడతది,
ఆ ఫోన్ సౌండ్ కాదా నేను బ్లూటూత్ పెట్టుకున్నా బ్లూటూత్ ప్రాబ్లమ్ కావచ్చు,
మరి తీసి మాట్లాడొచ్చుగా,
ఇప్పుడు కాల్ డిస్కనెక్ట్ అయితే బ్లూటూత్ తీస్తే వినపడుతుందా ఇప్పుడు
ఆ ఇప్పుడు వినపడతాంది. అంటే హెడ్ సెట్ వాడతారా బ్రో మీరు లేకుంటే
హు బ్లూటూత్ వాడదా నేను
అవునా బ్లూటూత్ వాడితే ఏ అంటే ఇయర్స్ కి మంచిది కాదు కదా,
బ్లూటూత్ ఎప్పుడనా ఒకసారి వాడతా ఈరోజు ఇంట్లో కొంచెం రిలేటివ్స్ వచ్చి, వచ్చారు అయితే బ్లూటూత్ పెట్టుకున్నా,
వాళ్లు ఏం అనుకోరా స్టైల్ కొడుతాండు.
అంటే అ వాళ్ళ అలా ఏమనుకోరు అంటే ఓల్డ్
ఓల్డ్ ఓళ్లే ఎక్కువ అనుకుంటరు, ఓల్డ్ ఓళ్లే ఎక్కువ అనుకుంటారు ఇంకా న్యూ వాళ్ళు అయితే, అని అన్నట్టు ఉంటారు గాని
అంటే వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు ఏమనుకోరు అమ్మమ్మ వాళ్ళు ఏమనుకుంటారు
ఓ అవునా
మ్
ఉంహు మీ రిలేటివ్స్ మీతో మంచిగా ఉంటారా మరి
మ్ మంచిగానే ఉంటారు కానీ మా రిలేటివ్స్ కూనీ మా సిస్టర్ కి పడదు
ఆ నా ఎందుకు
మా నాన్న సిస్టర్కి వాళ్ళకి అసలు పడదు
అంటే ఎంత దూరం మీకు వాడి మీ సిస్టర్ కి వాడక పోవుడు ఏంది అంటే మీ సిస్టర్ మ్యారీడా
అన్మ్యారీడే
మీ ఇంట్లోనే ఉంటదా
ఈ ఈ పక్కిఇంట్ల ఉంటది.
పక్కనే ఎందుకు ఉంటది బ్రో,
మా ఇంట్లో ఉన్న పూట ఇక్కడుంటే మరి మా ఇంట్లోనే ఉంటది మా ఇంట్లోనే ఉంటది మా ఇంట్లోనే ఉంటుంది
మీ ఇంట్లోనే ఉండి మీ చుట్టాలకు ఆమెకి పడకపోవుడు ఎందుకు
మ్ పడకపోవడం ఉంటే ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు
ఎందుకో అంటే వాళ్ళంతా
మా సిస్టర్ ఇష్టం అది మా సిస్టర్ ఇష్టం నాకు కూడా తెలియదు
అంటే మీరు అడిగారా ఎప్పుడు
ఉంహు నేను అడగను
అదే
నేనేమని అడుగుతాయి ఇప్పు ఇప్పుడు మాక్క మాట్లాడకపోతే
అంటే ఎందుకు మాట్లాడట్లేవు ఎందుకు ఏమైంది అని అడిగి తెలుసుకోవాలి కదా అంటే వన్ ఇన్స్ ఫిక్స్ అయితేనే కదా మాట్లాడుకుంటుండేది ఏమి ఇన్సిడెంట్స్ కద ఇట్లా మాట్లాడుకుంటుండదా పోయాలి
ఇన్సిడెంట్స్ అంటే ఎం లేదేక్కువ మొహమాటం పడుతుంది మా సిస్టర్ మాట్లాడాలంటే అందుకే మాట్లాడేది ఎక్కువగా ఫ్రీగా ఉండదు
అవునా మరి మీతోట నా ఫ్రీ గా ఉంటదా
అంతే మాతోటి ఫ్రీగానే ఉంటది
ఆహా
బ్రదర్ ఆ సిస్టర మీకు
మాకు బ్రదర్ ఉన్నాడు సిస్టర్ కూడా ఉంది
ఎం చేస్తాలు మరి ఇప్పుడు వాళ్ళు
మా తమ్ముడు చదువుకుంటాడు మా సిస్టర్ది మ్యారేజ్ అయిపోయింది
మీదేప్పుడు మరి
మాదే ఇరు మంచి మ్యాచెస్ వస్తే చేసుకోవడమే
ఊహు
మ్
కే జాబ్స్ కేమో ట్రై చెయిపోతుర్రు మరి
జాబ్స్ కా ఇక జాబ్స్ ఏమి ట్రై చేత్తము ఓ జాబ్ ఉనోన్నీ చేసుకుంటే అయిపోద్దిగా ఇక అంతేగా
ఏండి జాబ్ వున్నోని చేసుకుంటే అయిపోయి లైఫ్ సెట్టిగా
ఆ లైఫ్ సెట్టు ఇంకా మంచిగా
జాబ్ ఉండాలి నే డబ్బు ఉన్నా ఇంగా
అందరి దగ్గర డబ్బు ఉందొ లేదా మనకి ఇట్లా తెలుస్తుంది అదే డబ్బు ఇయాల ఉంటది రేపూ పోతది జాబ్ అంట చచ్చేదాకుంటది కదా
జాబ్ సచ్చేదాకా ఉంది అనుకుంటే జాబ్ ఉన్నవాళ్లు ఇప్పుడు సైకో అంత
అందరేమి ఆట్లా లేరు కదా బ్రో
అందరు అట్నే ఉన్నారు ఇప్పుడు ఎవరూ మంచిగా ఉన్నారని
అట్లంటార
జిన్ రేషనే అంత
ఊహు
మీ ఇష్టం గని
ఆ అంతే ఇంగా అదే
అంతే ఇగ మీ ఇష్టం మీ పేరెంట్స్ ఇష్టం ఆ అదే
ఆ సరే బ్రో మరి
మీ టెన్ మినిట్స్ అయిందా